హలో హలో వినిపిస్తుందారా
ఆ వినిపిస్తుంది అక్క చెప్పండి ఏం చేస్తున్నారు
నేను మాట్లాడేది వినిపిస్తుంద సార్ నే ఇప్పుడు
కొంచెం బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వినిపిస్తుంది అక్క
బ్యాక్గ్రౌండా అ హలో ఇప్పుడు ఓకేనార
హా ఓకే అక్క
ఎంచేస్తున్నావ్ రా
ఏం లేదు అక్క ఖాలీ బయట కూర్చొని వెదర్ ఎంజాయ్ చేస్తానా చాలా బాగుంది చల్లగా
వర్షం వస్తుందా మీ ఊర్లో కూడా
లేదక్క ఓన్లీ మబ్బుంది పల్లే మద్యలో పడ్డది అదే ఇక్కడ పడుతుంది గాని ఇక్కడ కొన్ని కొన్ని ప్లేస్లలో మాత్రమే పడ్డదా ఒక్కొక్క ఏరియాలో పడుతంది ఏరియాలో పడతలే అట్లా ఏందో
ఇక్కడ ఇప్పుడదంకా కొంచెం కొంచెం లైట్ గా పడ్డది మా ఊర్లో ఓకే ఇప్పుడు కొంచెం ఓకే చాలా చల్లగా ఉన్నది వాతావరణం
అసలే ఫుల్ వేడ అవుతుంది హాస్టల్లో కూడా ఒకటే రూమ్ మాది వెంటిలేషన్ కూడా అంత లేదు కొంచం వేడి వేడే ఫైవ్ మెంబర్స్ అక్క కానీ ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉన్నాం ఇంకొకామె రాలే
ఎప్పుడు వస్తాది అమె
కొంచెం ఆమెకి హెల్త్ బాగాలేదంట అక్క చెకప్కి వెళ్తుంది అంట
అవునామ్ బాగా కష్టం హాస్టల్ అవన్నాన్న
ఉమ్ అదే చాలా కష్టం అయితది
ఎట్లుంటారు ఏమోరే త్రీ ఇయర్స్ ఉన్నా మేము హాస్టల్ లో
ఆ మేమ్ కూడా అంటే వన్ ఇయర్ ఒకటే హాస్టల్ ఉండమంది అది చాలా బాగుంటుండ అక్క ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ మంచిగా మంచి నీట్ గా ఉంటుండే టైమ్స్ అన్నీ లిఫ్ట్ ఉంటుండే గ్లీజరు అన్ని పెట్టిండు యా అక్కడ ఒక అక్క మా రూమ్ లోనే ఉంటుంది ఆమె మ్యారేజ్ అయి వెళ్ళిపోయింది ఆఫీస్ వర్క్ అక్క మేము ఉంటుండే ఈ రూమ్ పెద్దగా ఉంటుండే సిక్స్ మెంబర్స్ ఉంటుంది ఆమెకి ఆమె చనిపోయింది గా పెళ్లయినాక టూ మంత్స్ కి
ఆ అమ్మాయి చనిపోయిందా
ఆ కొంచెం హస్బెండ్ టార్చర్ చేసిండు అంట అక్క పాపం కానీ అక్క మస్తు మంచిది అక్క మాతో బాగా చాలా బాగుంటుండే ఏమన్నా అవి ఆయా లీవ్ లో ఉంటే ఇట్లా వీకెండ్స్ ఉంటే బయటికి వెళ్దామా అని మా పార్క్కి తీసుకుపోతుంటే అంటే వారు అప్పుడు వారు మేము వచ్చినప్పుడు అంత తెల్వదు నాకు ఊరు ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఆ అక్క మంచిగా బయటికి తీసుకెళ్లేది మంచిగా చూసుకునేడు మంచిగా మాట్లాడు అదే అనేది మాతో కూడా పేరెంట్స్ చెప్పిన మాట వినండి పేరెంట్ చెప్పినట్టు పెళ్లి చేసుకుంది ఆమె నేనంటే విని చేసుకున్నా కాని వాళ్ళ గొడవల వల్ల చనిపోయింది మా ఫ్రెండ్ కామెని కలలు ఖర్చుడు అట్లా అని కొంచెం ఎక్కువ భాయపడ్డద అక్క అట్లన్నీగా ఉన్నోళ్లందరం ఆ హాస్టల్ వెకేట్ చేసి అక్కడ నుంచి వేరే కాలనీలో ఉంటున్నాం దగ్గరుండి ఇంకా నార్మల్గానే ఉంటుంది కదా ఇక్కడే ఉంటున్నాము టూ ఇయర్స్ అయిపోతాంది ఫైనల్ ఇయర్ కూడా ఈడే ఉండి తరువాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి
వేరే నెంబర్ ఉంటాది చూడు యూ
ఏడైనా గదే ఫుడ్ బాగుంటుంది అంత ఫుడ్ బాగుంటలేదు మెయిన్లీ హాస్టల్ అంటేనే ఫుడ్ బాదేస్తుంది
ఆ స్టార్టింగ్ అందరు పిల్లలు వస్తారు కాబట్టి ఒక్క టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అంత తర్వాత సేమ్ మొత్తం ఎ
పెరుగు ఎంత బాగుండేనో ఇప్పుడే ఫుల్ మొత్తం వాటర్
అంతే ఇగ ఇక మొత్తం సేవింగ్స్ లెక్కలా పడిపోతారు ఇక బిజినెస్ మైండ్ అయిపోతారు ఇగ అందరూ ఇప్పుడు ఉ కొత్తది అట్లట్లా హలో ా హలో
చెప్పండక్క
నైన్త్ లో ఉన్నాగా కూడా హాస్టల్ లన్ని అంతే ఉంటాయిగా
ఆ వాట్ ఫుడ్ మొన్నటి దాకాయితే ఇక సమ్మర్ ముందు సిలిండర్స్ కి సిలింగర్ వల్ల గొడలుయినాయి కదాక్కా వేరే
ఆ ఆ
వాటి కోసం కూడా ఇగ పెట్టనే లేరు టిఫిన్స్ ఎ కూడా పెట్టలేదు చిన్న తొందరగా అయ్యె ఇట్లా చపాతి పూరి గివేం పెట్టలేదు
ఆ
సింపుల్ గా ఆలు పోహ ఉప్మా కిచిడి ఎక్కువ రైస్ తో అయినే అయ్యేటివే చేసిన్రు
ఉమ్ కొంచెం తొందరగా అయిపోతాయి కదా గ్యాస్ తక్కువ పడతాది
ఆ ఇగ ఆమె ఆ ఇప్పుడయితే అసల్ లు తినాలనిపించేదే కాదక్క అంతఘోరం ఉంటుండే ఊకే అవే పెట్టేవాళ్ళు వారం అంతా త్రీ డేస్ ఉప్మా ఆలుపోవా సేమియా ఉప్మా అయితే ఇంకా త్రీ డేసు ఆ టమాటా రైస్ ఎగ్గరే ఆలుూ రైస్ ఇట్లా ఏదో ఒకటి రైస్ లోనే గాని వెరైటీ పులిహోరన్నం ఇట్లనే ఇగ బోర్ అయిపోయేది అప్పుడు ఇగ చెప్పిన మమ్మీకి ఇగ ఇంటికి వచ్చేస్తా ఇక్కడ ఉండబద్ద్దే అయితేలేదనీ అంత ఘోరంగా ఉండే ఫుడ్ ఇప్పుడు మళ్ళీగా నార్మల్ గానే పెట్టేస్తున్రు
ఆ
అట్లా పెట్టినా కూడా ఫీజు తక్కువ తీసుకోదు ఎంత వేట్ ట్టు అ ఏం చే అంతే మనం తిన్నా తినకుండా అంతే కట్టాలే
అంతే ఉంటుంది కదా ప్రైవేట్ సెక్టార్ అంటేనే అంతే కదరా మొత్తం
ఇగ ఒక హాస్టల్ కమిటీ హాస్టల్ ఫీ పెంచుతాదాని వేరే వాళ్ళు పెంచడం
కానీ నువ్వు ఉన్నదే బక్కాగార మళ్ళా ఫుడ్ లైట్ లైట్ లైట్ లైట్ అంటే ఇంక ఇంత అయిపోతావ్
త్రీ డేస్ అయితంది అక్క టిఫిన్ స్కిప్ చేసి
ఉ లంచ్ కూడా స్కిప్ చేసి చానా రోలైంది
లంచ్ చేస్తున్నాగానిక టిఫిన్ తింటలే
ఉమ్ నాది టిఫన్ లంచ రెండు స్కిప్ అయితునై చానా వరకు
ఎందుకు మరి
టైమ్ సరిపోకరా ఇగ తిరుగుడు అది ఇది అంత అయ్యే సరికి
స్కూల్లో లంచ్ టైమ్ ఇస్తారు కదా అక్క పిల్లలకి ఇచ్చినాక మనకి మరి
గ్జామ్ సెంటర్ వోయేటప్పుడుక్కడి నుంచి టెన్ ఓ్లాక్ వెళ్తారా నే టెన్ టెన్ థటీ వరకు వెళ్తా టైమ్ మీద టెన్షన్ మీద తినబుద్ధి కాదు అడిగిపోయినంక ఆకలి అయితది ఎగ్జామ్ టైమ్ లో తినలేము ఆడ
ఆ
ఇగ ఎంత తిన్నా బయట బయట ఫుడ్ బయట ఫుడ్డే కదా హెల్దీ కాదు ఎట్లీస్ట్ క్యాలరీస్ కూడా ఎమ్ ఉండవు అందులో
ఆ సేమక్క సేమ్ వస్తది అంటే ఫుల్ భయమేతది ఇగ మాక్
ఇంటికి వచ్చేసరికి అలసిపోతాం కాబట్టి అట్ల తినబుద్ది కాదు తిన్నాక గింత అంత తింటాం ఫుల్
లంచ్ చేయనే చేయము మేము కూడా ఇంకా ఇప్పుడు మేము ఉన్న హాస్ట్ స్టల్ వేరే మా కాలేజ్ వేరే సెంటర్ వేరే సెంటర్ అయితే ఫుల్ దూరం పడ్డది ఒక త్రీ ఇయర్స్ నుండి ఒకటే సెంటర్ పడుతుంది ఎందుకో మరి ప్రతి వాళ్ళకి టూ సెమ్స్ కి టూ సే
అంటే సేమ్ సేమ్ కు వేరే పడతదా రా మీకు
అంటే ఫస్ట్ ఇయర్ టూ సేమ్స్ ఉంటాయి కదక్క ఆ టూ సేమ్స్ కి ఒకటే కాలేజ్ పడతది మళ్ళా నెక్స్ట్ సెకండ్ ఇయర్లో టు సేమ్స్కు వేరే కానీ మాకు ఒక టూ ఇయర్స్ ఒకటే కాలేజ్ పడ్డది మరి ఎందుకో అట్లా అన్ని ఆటోనమస్ అయిపోతాన్నాయ్ అఫిలియేటెడ్ కేయు ఉంటేనే వేస్తారు గా అట్లా
ఆహా
అన్ని ఫార్మసీలకి ఒకటేసారి ఉంటది కదా సేమ్ ఇక్కడ డిస్టిరిక్ట్ వైజ్ ఉంటదో మరి ఎలానో గానీ ఇక్కడై అయితే అందరికి ఒకటి స్థలు ఉంటాయి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కావాల్సినారు వాళ్ళే గని వేరే వేరే కాలేజ్ ఇక్కనే బీఫం ఒక ఆమె ఫస్ట్ ఇయర్ ఆమె ఉన్నది సే కేండిర్ అట్లా ఈ ఊర్లోనే గానీ వేరే వేరే కాలేజ్ ఇగ అందరికి సేమ్ ఒకటే స్టార్ట్ చేస్తారు మరి ప్రతిసారి ఇగ పోల్ స టైమ్స్ అదే కాలేజ్ పోనీక మకు పిచ్చి లేచింది బా దూరం ఇగ ఎగ్జామ్ రాసి వచ్చేసరికి సెవెన్ అయ్యేది ఎయిట్కి తిని వండుకొని మళ్ళా ఇగ నెక్స్ట్ డే గ్యాప్ ఉండి మళ్ళా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటది అ డే అంతా చదువుకోవడమే ఉంటుంది
ఆ ఇగా అయిపోయినట్టే ఇగా
ఆ
ఏ ఎగ్జామ్స్ వస్తే సరిగే తిండి ఉండదు సరిగ్గా నిద్ర ఉండదు గాట్లనే అయితాంటది మొత్తం
అట్లనే ఉంట సేమ్ సప్లీస్ అయితే మార్నింగ్ ఉంటాయ్ మన హ్మ్ మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదక్క సెమ్లు అవి ఆఫ్టర్నూన్ ఏ పేడతరు టూ టు ఫైవ్ ఇంక మేము ఇక్కడ నుండి లెవెన్ కి వెళ్ళాలే
హ్మ్ హు
ఫుల్ లేట్ అయ్యాది అక్కడికి వెళ్ళి రాసి మళ్ళా వచ్చేసర్ ఇగ ఫ్రీ బస్సులు ఉన్నాయి కాబట్టి అవే హెల్ప్ అయితది ఒకవేళ లేట్ అయితే ఆటోకి వెళ్తాం అందరం ఒకటే ఆటో బా మంది ఉంటది ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ అట్లా పోతాం
ఇప్పుడు మాది కూడా అక్కడ ఎగ్జామ్ అయిపోయినక ఆటో
ఇంట్లుండే ఇంట్లుండి చదివేతోటోళ్ళక్ కి హాస్టల్ కి మస్తు తేడా ఉంటది
కానీ చదువుకొనికి హాస్టలే బెటర్
హ్మ్ కానీ అందరు అంటారు ఆ హాస్టల్ లో మస్త్ ఎంజాయ్ చేస్తారు అని ఏం ఎంజాయ్ ఉ
ఎక్స్ కొంచెం అట్లాంటిది ఒక ఫుడ్ కు ప్రాబ్లం తప్ప ఇంకా దేనికి ప్రాబ్లం ఉండదు రా హస్
హ్మ్
వాటర్ ఫెసిలిటీ మంచిగ్ నే ఉంటదీ
ఆ కనీ ఇగ నాక్ ఇందుక్ అప్పుడప్పుడూ ఇల్లే మంచిగనిపిస్తది
ఇంట్లో
అంకడా ఇంక్ ఇక్కడా సేమ్ ఉంటా అక్క నేనూ ఇగ బైటిక్ గుడ ఎక్కువ వెళ్ళం కాలేజు చర్చికెళ్తాం బైటిక్ ఎక్కువ వెళ్ళనే వెళ్ళం మనీ ఎక్కువుంటేనే బైట తిరగ బుద్ధయ్తుంది మళ్ళ అన్ని జూత్తే అన్ని కొన బుద్ధయ్తది అట్ల
అంతే ఇగ
తే ఉమ్
ఇగ అంతేగ నాకున్న బయాన్కి నేన్ బెట్టే ఖర్చుకియ సూస్కుంటా వద్దు అని ఇంత కంట్రోల్ జేస్ కుంటనో నేనైతే బైటికి బోయినప్పుడు కానైపోతయ్ అట్ల కర్చులు
కర్చుల్ డీ మార్ట్ కెళ్తానే ఫైవ్ అండ్రెడ్ ఐపోయినయ్ అక్కా
హుమ్
ఏం దీస్కోలే డేలీ వేర్ చెప్పులు బాక్సు టిఫిన్ బాక్స్ వేయలే అట్ల కొన్నే దీస్కున్నం కనీ ఫుల్ ఐపోయినయ్ అన్ని ప్రైజుల్ పెరుగుతాన్నయ్ డిస్కౌంట్ అంటరూ సేలింగ్ ఉన్నదంటరు ఆ అదే అక్కా అన్నీ అన్ని ప్రైజుల్ బెరిగిపోతన్నయ్ ఇప్పుడూ ఎప్
అదేరా అన్ని బెరుగుతయ్ శ్యాల్ రీస్
టాక్సీలూ జిఎస్టీలూ అన్ని బడిపోతన్న య్
ఆ
శ్యాల్రీలు పనెంతుటదోప్ పనిగి తగ్గట్టు శ్యాల్ రీ ఎక్కడుండది పనే ఎక్కువ ఉంటది శాలరీ తక్కు
ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ లలోనే ఉంటద్ అట్ల అంతే ఇంకెక్కడుండదు ఐపోతద్ అట్ల అట్లా నైన్త్ లో ఉండంగా మా ఫ్రెండ్ ఒకామ ఉండేరా అప్పట్ నుంచే మనీ మస్ తు మ్యానేజ్ జేసేదామే నాక్ ఎయిత్ వరకు నేను హాస్టలు నైన్త్ నుంచి బైట స్కూలు నైన్త్ టెన్త్ నైన్త్ మొత్తం మేమిద్దరమే క్లోజ్ ఉండేటోళ్ళం బాగ కో క్లోజ్ ఉండేటోళ్ళము మెసేజ్ జేసేది ఈవినింగ్ రోజ్ స్కూల్ ఇంటి పోయినాంక ఇ అట్లా మాట్లాడుకునేటోళ్ళము అట్ల అట్లా అయ్యేదీ టెన్త్ లో ఉండంగా మాకు కూ బాయ్ ఫ్రెండ్ ఉండే ఈ ఒక రోజుఆయ్ అతనికి ఫీవర్ వచ్చిందన్ జెప్పీ ఈన్నుంచీ బోయిందామె హాస్పి పడుకో యింది స్కూల్ నుంచే ఆఫ్టర్నూన్ లంచ్ కింటి కెల్తుందామే పోయింది మళ్ళ రాలేదు వాళ్ళ ఫాదర్ కాల్ జేసిండు స్కూల్ కే ఎందుకో ఏదో పని ఉండి జేసిండు ఆమె లేకుండే ఏమైంది మమ్మల్నే అడిగేసరికీ ఇగ సంథింగ్ బాగాసేప్ అయింది రాలేదు ఫోన్లుంటది గదట్ నైన్త్ టెన్త్ క్లాస్ లో ఫోన్ ఏం ఉంటది ఇయర్ లేదు ఆమె తడికి అచ్చుడే లేదు బ్యాగు స్కూల్లోనే బెట్టిపోయింది ఇంకా రాలేదు ఏందీ ఏందీ అన్జెప్పీ మేడం మమ్మల్ నడుగుతే మేం కొంచెం జెప్పినం మేబీ మాక్ గుడ కొంచెం భయంమైంది ఏమైందో ఆమకు అన్ జెప్పి ఏ ఇంట్లో లొల్ళయిందీ
టన్
కిరోసిన్ బోస్కుని చనిబోయింది ఇంటిక్ పోయినాక్ పెద్ధ లొల్లయిందాళ్ళకు వాళ్ళ నాన్న ఫుల్ దిట్టి ఫుల్ కొట్ కొట్టిండు కిరోసిన్ బోస్కున్నది మీదా అట్లా అంటిచ్కునే సచ్చిపోయిందామె ఇగా చానా రోజులు మా ఫ్రెండ్స్ అందరు భయపడుడే
మళ్ళీ మంచిగా మేనేజ్ చేస్తారు కొంచెం ఎందుకక్క మళ్ళీ ఇంట్ల మ్యాటర్ తెలిసిందా అమెను ఎందుకంతా
ఆ ఇంట్లో మ్యాటర్ తెలిసింది చెప్పకుండా అట్లా పోయింది ఇగ టెన్త్ క్లాస్ అంటే మెచ్యూరిటీ ఉండదు పేరెంట్స్ ఏమనుకుంటారా టైం పాస్ చేస్తాలు అదే అనుకుంటారు కదా ఎంతైనా కొంచెం చిన్న చూపే టది కొంచెం బాగా తిట్టిండు ఆమె బాగా హట్ అయింది చనిపోయిందామె ఆ రోజు ఇగ నా బాగా క్లోజ్ ఉండే ఆమె
ఆహా
అట్లా ఒకవేళ ఉండుంటే ఇప్పటికి నా క్లోజ్ ఫ్రెండే ఉండేదామె మళ్ళా కొంచెం మాట గాని మనిషి గాని కొంచెం ఖచ్చితం ఉండేది ఆమె అట్ల అయిపేయింది ఇగ తర్వాత అప్పటి నుంచే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవ్వరు లేరు ఇగ నాకు బ్యాచ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఇక